ఊ హలో
హలో ఎంద
ఆ చెప్పండి స్లిప్ ఆ వినిపిస్తుంది మీక్ వినిపడట్లేదా
ఆ వినపడిస్తుంది ఆ
తిన్నం తిన్న
మ్ ఉ మేమిప్పుడు చీనా పండ్ తింటున్నాం రాండి తినేకి ఇదిత్ కమలా పండు తింటునం సిస్టర్
ఆ అ మేం తినేది కూడా అరిగిపోయిన్ది
అవునా మేము ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసినాం మా ఫ్రెండ్ తిస్ వచ్చిందా తింటా ఉన్నాం మ్
ఈ రగుతాయ ఆ హలో అలో హలో విన్పిస్తుందా
ఎకుంత ఉన్నాం మా ఫ్రండ్ తెచ్చారా వినపడిస్తూ
ఆ బెటర్ కదా
బెటరే
ఇంకేం చెయ్లేదా
ఇంకా ఏం తీసుక్రాలే సిస్టర్ వాళ్ళు రసం అదొక్కటి తెచ్నార్ అదొక్కటి తింటా ఉన్నా
ఆవ్
మామల్ని గూడ
షాపింగ్ షాపింగ్ ఏం చెయ్లేదా
చెప్పులు గాజులు
హ్మ్
డ్రెస్సులు యాబై రూపాయల డ్రెస్సులు అంట జీన్స్ ప్యాంట్స్ అంట
ఆ
టె తెచ్చుకున్నారు కానీ నాకు పెళ్ నాక్ చేసిన నేను వస్తుంట కదంటే వాళ్ళు నాకేం చెయ్లే నువ్ కొంటావా లే అనేసి చెప్లేద్ అని చెప్తున్నరు
అవున్లే
పర్లేదు అనేస్ వదిలిపేట్టేస్నా ఇంకా
ఓ దినవాళ్ళు ఈ రోజు డ్రెస్సులు తీసుకొన్రమ్మా డ్రెస్సులు
ఏం డ్రెస్సులు
ఏదో తక్కువ కాస్ట్ అన్ తీస్కున్నా
ఇద్దర్దిస్కున్నారా
ఇద్దరు తీస్కున్నారు మనీ తీస్కోమండ్రీ మా దగ్గర ఇప్పుడంతా అన్ చెప్పి తీస్కోలే
హ్మ్ హు
ప్యాంటు చున్నిస్ కలిపి గూడా చాలా తక్కువ‌
చెప్పేయి సిస్టర్ నాక్కాల్ జేస్తే సరిపోయిండు గదా
తెద్దామని ఐడియా వచ్చింది ఎందుకులే అని ప్రత్సారి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని
అయ్యో దాంట్లో ఏముందిలే సిస్టర్ మనం బావుండాలి గదా ఫస్ట్
ఆ
రేపన్నా వెళ్ళండి నేను యేస్తానక అమౌంట్ తెచ్చుకోండెల్లి
హ్మ్ ఏమో వాళ్లు ఇకా తీసేస్కున్నారో
ఉమ్
హ్మ్ ఒకొర్కు మూడు కోట్లో నాల్ మూడొ నాలుగొ తీస్కున్నారు వాళ్ళు
మంచిగున్నయ్
నేన్తీస్కొని టూపీసెట్టు
ఓకె ఓకె, సర్ నాక్పెట్టండి చూస్త ఎలా ఉందో పిక్ ఒసారి
ఆ రేప్బేడుతా
లేదంటే నేనే ట్రై చేస్ పెడ్తాడ
అయినా అక్కడే బాగుంటాయ్ కదా
అదే చూద్దాం ఒక్సారి పోటో పెట్టండి అంటున్నా
ఆ నీ దగ్గర్నే ఇంకా తక్కువ కాస్ట్ పడతాయ్ బా మంచి క్వాలిటీ ఉంటయ్
మేము చూద్దాం చూద్దామ్ అట్లా ఇంటికొస్తాను
ఆ
రేస్టీమంతమంటున్నారు కదా వస్తాను అప్పుడు తీసుకొస్తా లెండి
ఆఆ అక్కడయితే ఇంగా మంచి క్వాల్టీ ఉంటయి ఆ
నేన్ కొత్త కదా నాకేం తెలీద్ షాపింగ్స్ ఇక్కడ అందుకే ఉ అంతే అంత మించి ఇంకేం లేదు
మాములుగా వెల్లి దగ్గర గూడా బావుంటాయి
చూస్తా చూస్తా తీసుకొస్తాలెండి
ఉ మీకు ఐడియా ఉందా అది నాకైతే తెలుసప్పుడు పోతుంటాయి గాబట్టి
ఔన్లెండి
ఊ
మీకిక్కడ ఎక్కు బాగు ఉన్నారు కాబట్టి మీకన్ని తెలుసు మేము కొత్త గదా మాకు ఇంక ఏం తెలియదు ఎక్కడ తిరగలే ఎక్కడ
ఊ ఫ్రెండ్సర్ పోపు తెలుసు అదంతా ఒకరు పోతే కనుకొలేరు
ఊ అది నిజమే ఫ్రెండ్స్తో పోతా ఉంటా మేము రైలయితే వెళ్ళము ఎప్పుడు నెలకోసారి రెండు నెలలకొసారి అట్లా బయటకు పోతాఉంటామంతే
అవునవును నేన్కూడా ఈరోజుగా ఇంటికని చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చిన ఓ హలో
ఉహూ
ఉ రేపేల్లలా మళ్లీ
దే ఈరోజు
లాంటినా
యెల్లాల యెల్లాలి
ఓకె ఓకె
ఊ కావల్సిన అందుకే ఈరోజు అన్ని కంప్లీట్ చేసి పోవల్ల ఆ వర్క్లని అనుకుంటే
ఏమోలేండి రేపు ట్రై చేయ్యాలా అంతే కదా
చేయంగా చేయంగా ఎట్లా ఉన్న చేసుకోని చేసుకోవాలని కోంటం
ఉ
ఉ కొనేటివి ఉన్నాయి కదా కొనుకున్నాము
ఉ
ఇంకా స్నాక్స్ అవి కూడా తీసుకోవాల
చేేసుకోండి ఆ పచ్చళ్ళు అవన్నీ చేసుకుపోండి బాగుండది అంటున్నారు కదా ఫుడ్డు
ఆ
ఉ తీసుకుపోండి అవి
ఏమో ఇక్కడ వన్ మంత్ ఉండేది కూడా ఎక్కువే
అదేంది సిస్టర్ అట్లా
ఏమో అడ ఉండాలని అనిపించట్లే ఫస్ట్
తప్పదు ఇంకా
ఉమ్
వాళ్ళు ఎట్లుంటున్నారమ్మ మీరు ఇట్లంటే మీరు మీ కన్నా మీ కన్నా ముందున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి మరి
వాళ్ళకు అలవాటు అయిందేమో
అలవాటు అవుతుంది మీకు కూడా కొన్ని రోజులు అలానే ఉంటే
స్కూల్లో ఉన్న ఫీలింగే వస్తుంది
ఇలా అనుకోండి ఏం పర్వాలేదు.
నా చానా ఇబ్బంది అయిపోతది మేడం.
ఉమ్ బాప తోని చెప్పిన రైసు
ఉమ్ ఏమో రేపు మొన్న పోతే తెలవది అలవాటు అయితే ఓకే అలవాటు కా తే ఇబ్బందే
అలవాటయిపోతుంది లేవే పెద్ద కష్టం ఉండదుగా ఫ్రెండ్స్ మంచిగ అయితే ఆటోమేటిక్ గా అడ్జెస్ట్ అయిపోవచ్చు.
ఆ అవునా మీరు ఇద్దరు ముగ్గురు పరిచయం ఉన్నారు వాల్తోనే తిరుగుతన్నా.
ఉమ్ తిరగాలి కదా వాళ్లతో మనకేం మనం కొంచెం జాగ్రత్తగా
ఆ దోస్తానికి ఊర్లే ఉండేది
ఉమ్ అంటే జాగ్రత్త పెట్టుకోండి వస్తువులన్నీ పెట్టుకోకండి, నీటిగా జాగ్రత్తగా పెట్టుకోండి. కొత్త ప్లేస్ మళ్ళీ పోగొట్టుకుంటారు బట్టలు అవన్నీ, బట్టలు బుక్స్ అవన్నీ
ఉమ్
ఉమ్ లాక్లు వేస్కోండి మీరు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. మీ బస్సు జాగ్రత్త
కి లాక్ చు
లా పెట్ట
ఉమ్
వాళ్ళని డబ్బు పెట్టుకోండి, అంత ఫోన్ పే వాడుకోండి.
ఉమ్ అంటె ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. హలో హలో హలో
ఉమ్
అది ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు అన్ని లాక్ చేసుకొని వచ్చిన.
ఎట్ల ఉండది జగ్రత్తగా ఉండండి, ముందు ఎనక ఒక మాటలు మాట్లా
ఉమ్ ఉం
పల్లీ
ఆ ఆ నాక్
ఉమ్ దుగుల్జవాన్ని
ఆ ఆ
ఉమ్
ఇగో చెప్తే వచ్చినొల్లమే కాద వచ్చేసి
తీస్
ఆ కొత్తవి ఏం తీసుకుపోలేదులే. హలో హలో హలో హలో హలో హలో హలో హలో
ఇంకేమ్లే ఏం లేదు అందుకే అడుగుతున్న
ఆ
ఒకరు సాంబార్ చేశారు అదేం బాలె సిస్టర్ ఇక్కడ అందుకే అడుగుతున్న మిమ్మ ఆ సాంబార్ ఎట్టుందంటే కొంచెం వాటర్ వాటర్ అదెందో సేమ్ నీళ్లాగే ఉంది మా కూడ ఇక్కడ ఏం బా కన్పీలే సాంబార్ అంటె నీళ్ల లెక్క ఏం బాగుంటుంది చెప్పండి అదా అనేదిలే సరింగా ఊడు ఉడుక లేదు సరింగా ఎందుకు బెండకాయలు సోరకాయలు క్యారెట్ ముల్లంగి వేశినరు కానీ వాటర్ వాటర్ వాట ర్ ఏం తినే కథ చెప్పండి ఏం తగక్ అయితుంది సప్ప సప్పగుంది దాంట్లోకి మరి ఏదో బీరకాయ కర్రీ చేశినరా అదై తే ముద్ద గడ్డలు ఏసి పెట్నారు తినడానికి లేదు పెట్టడానికి లేదు అది అదైతే
ఊమ్
దాంట్లోకి అప్పడం
మాకు ఉం
మరి ఇంకెదబ్బ మజ్జిగ మజ్జిగయితే పుల్ల పుల్లగుంది సిస్టర్ మజ్జిగ తిన్లేము పెట్లేము ప ఏంద బ్బా అనిపిస్తుంది ఒక్కసారి కని అదే తీనేసి ఒస్తాన నేనైతే ప్రస్తుతానికి
అవునులే ఏం కాదులే అవు
ఇదైతే
ఊమ్ హలో హలో హలో హలో హలో హలో